అవున మనీ ఇల్ బానార బాగున్నామండి తిన్నారా అండి ఆ తిన్నామండి అప్పుడే తినేస్తాము మీరు తిన్నారంండి తిన్నామండి మేము కూడా అప్పుడే తినేస్తామండి
అవునా ఏంకార
ఏం కరేజ్ చేస్తారండి ఇప్పుడు తోటకూరసానండి
అవునా
తోటకూర చపాతీ చేశాను నేను ఇప్పుడు బ్రింజలు కర్రీ చేస్తానండి ి పూరి చేస్తానండి బోింజెల కర్రీ చేస్తాను ఇంకా ఈ ఉూది కూూర అనే తెలుసా అండి అడి
ఇది ఏమంటారు శనగపిండి తోటి చేస్తారు ఆ చూన అంటాం మా దగ్గర కూడా అది పూరికి చపాతికి బాగుంటది కదండి ఇప్పుడు మనం హోటల్స్ లో వెళ్ళినా కూడా అది ఇస్తారు కర్రీ
అవునండి ఇస్తారా అవును కొంచెం పిల్లలకి అదివి బాగా నచ్చుతాందిండి పూరిీకి చెప్ప కి అవును కోయల చపాతీలో బాగు అది మళ్ళీ గట్కన్నంలో లో కూడా బాగుంటదండి అది అవునా మేము ఎప్పుడు ట్రై చేయలేదండి ఇక పూరికి చపాతీస్కి ఎక్కువ ట్రై చేస్తాం లేదండి జొన్న అస్ సంగ అ ఎ కానీ అ ఇలో కొంచెం గట్టిగా ఉండద్దు కొంచం రోజు రజుగా చేసుకుంటే చాలా బాగుంటాయి సోలు
అవునా మేము జొన్న గట్టుకోల ఏంటంటే పెరుగు ఆ ఏమి ఆ
ఆ ఆయిమంటారు చిక్కుడు పప్పు చేస్తాము అవునా చిక్కుడుపప్పు అది కొంచెం బాగుంటందండి అలా అట్లా అవును పలసర వేసి ఎల్లి ఫయ కలుపుతొని పో కేసు ఆ బాగుంటాది చిక్కురుపప్పు గట్టటు హలో బాగుంట అదే బాగుంటది మేము ఇంకా అదే తాము తోటకూర అవి ఇవి తామడి బాగు ఇప్పుడుబ కదండి సమ్మర్ వచ్చిందంటే ఆ పప్పులతోనే కొంచెం పరపురండ అవునండి వెజిటేబుల్స్ అస్సలు తినబద్దు కాదు ఏంటే పప్పు చారు ఉన్నదకో పిల్లలు కూడా తినేస్తారండి అవుం కొత్త చింత పండు తోటి తీయ వస్తంది పులుసు అవు
ఉ
అసలుైతే ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఎండాకాలం వెజిటేబుల్స్ కూడా మొత్తము ఎట్లా మొత్తం వాడిపోయి అంత
ఉ అంత టేస్ట్ కూడా ఉండవండి
ఏంటంటే మందులు ఎక్కువ కొడతారు ఇప్పుడు అంటే సీజన్ కాదు కదండీ అవును దాని వల్ల అవి ఎక్కువ గ్రోతింగ్ రావడం కోసం అనేసి ప్రతి ఒక్కటి పిచికారీ చేస్తారు దాని వల్ల వెజిటేబుల్స్ కూడా అంత టేస్ట్ ఉండవండి అవును టే
ఇప్పుడు వర్షాకాలంలో అంటే చలికాలంలో
తిన్నా దోసకాయ కంటే ఇప్పుడుది కొంచెం టేస్ట్ వేరే
అప్పుడు దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటది
ఉంటాయి వేరే ఉంటుది అప్పుడు దానికి వాటర్ ఎక్కువ ఉంటది మొ ఉంటాయండి ఇదే
అదే కదండి మొత్తం వాటర్ ఇంకిపోయి
అదే కదండి మొత్తం వాటర్ ఇంకిపోయి అదే మొత్తం వాటర్ ఇంకిపోయి అది డ్రై డ్రైగా ఉంటాయండి ఇక్కటి కూడా కొంచెం పప్పులే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుందిండి పప్పులతోనే క అది లిక్విడ్ లాగా ఉండేసి అట్లా తెలవకుండా తినే స్తం అవునవును శ్రీరామ నవమి సంది కదండి ఎట్లా జరుపుకుంటార అండి మీ ఊరిలో శ్రీరామ నవమి
మా ఊర్లో కళ్యాణం
మా ఊర్లో కళ్యాణం చేస్తారండి రాములువారు తలవాలు వేస్తారు. హు
చాలా బాగా
హు అవునండి
యా రోజ్ జు బాగా స్
మా ఊర్లో కూడా అన్ అండి మస్తు ముందు రోజే పచ్చని పందిర చేస్తారండి అవునా ముందే పచ్చని పందిరన్ చేసి చెప్పేసి పాలకూరతో కానీ పించలై అయితే మన పెళ్లిళ్లు ఎట్ల చేసుకుంటారో పాతూరుకు వోయి తీసుకొచ్చి పాలకూరకు తీసుకొచ్చి ఆ తర్వాత పాలకూర వేసి చేసి అందు గుంజ అలా వేసి ఆ వారు నవధాన్యాలను పూజ చేసి ఆ మళ్ళీ సాయంత్రం, గని టైం ములో ఓ ఓహో
అవునా
అనా డేర కుంకుమ పూజలు చేపి చాలా మంది చేసుకుంటారండి కళ్యాణం చేస్తారు ఇంకా అక్కడ భోజనం
సరండి వచ్చిన వాళ్ళందర్ భోజనాలు కర్రీస్ మంచియి ఇప్పుడు ఎండాకాలం కదండి మజ్జిగా
మజ్జిగా కూడా చేస్తారండి కంపల్సరీ, అంటే అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇగ భోజనాలు స్టార్ట్ చేస్ ఇల్ల వారికి తల్లిదండ్రులుగా కూర్చోబెడతారండి మా సైడ్ అవునండి మాధ్ కూడాడా అలానే పూజ బడతారు జంటలని వాళ్ళు కూడా ఆ కళ్యాణానికి కొత్త బట్టలు తీసుకుంటారు మళ్ళా పుస్తేలు మట్టెలు పుస్తేలుమట్టెలు కూడా ఒక దగ్గర పెడతారు వాటిని కూడా ఆ సన్నాయతోని తీసుకెళ్తారు మళ్ళీ అవునా వారిని ఒక దగ్గర ఉంచారు సీతాదేవి ఒక దగ్గర ఉంచి ఆ మళ్ళా వాళ్ళు కూడా ఇట్లా ఎదుర్కొం కదండి మన పెళ్ళిలో అవునండి అలాని మళ్ళా రా రాముల వారిని ఎదుర్కోవడం సీతమ్మని ఎదుర్కోవడం ఆ వాళ్ బ్యాండు మేళాలతోని గుడికి తీసుకురావడం
ఉహు
అ ఇట్లా ఏసి పళ్యంలో బా ఘనంగా ఇస్తారండి ఇకా కళ్యాణ కళ్యాణం అయిపోయిన తర్వాత మొత్తం ఇక భోజనాలు అవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా వాళ్ళకి తల్ దగ్గ
కూడా చేస్తారుం కలుస్తారు
అ రనంతమస్కారం ఆహ ఎవరైతే తల్లిదండ్రులు కూర్చుంటారో వాళ్ళు చుట్టాలు అందరిది ఎప్పుకుంటారా అండి
అవునా అండి
వాళ్ళు కూడా కట్టాల గట్లా తీసుకొస్తారు తరుో
హ
చలంలోనైతే ఇప్పటికి కూడా వడ్లతోని తీసిన లోపట్ నుంచి వెళ్ళి తీసిన బియ్యంతోని తెలం రాగలుగుతారంట
అవును ఇంకా ముత్యాల తలంబరాలు కూడా ఉంటాయి కదండీ అక్కడ ముత్యలు కం
ముత్యాలు కంపల్సరీ ఆ కంపల్సరీ ముత్యాల తో కళ్యాణ చేస్తారటవు వెలకని
మా ఇంటి పక్క అబ్బాయి పూజాకి వెళ్తారండి ప్రతి సంవత్సరం మాకు తీసుకొచ్చిస్తారండి
చూస్తనండి అవునండి మనకి ఇప్పటికిీ కూడా అక్కడ భద్రాచలం నుంచి వెళ్ళ కలంబ్రాలు తీసుకొస్త కదండి మన దాంట్లో కలిపి మన కూడా ఇచ్చేరు ప్యాకింగ్ చే అవును ప్యాకింగ్ చేసి ఇట్లా మనం ఏది ఇట్లా ప్యాకెట్ ఉంటది కదండి ప్యాకింగ్ చేసి పటిస్తారు పోయిన సంవత్సరం కూడా మాకు వచ్చినాయండివు మాకు కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో నుంచి కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయరు మేము కూడా తెలవాల బియ్యం తీసుకొని వెంటామట గుడికి ఆ ప్రతిసారి తీసుకుెళ్తాం ఇక్కర బిల్లము ఇట్లా అక్కడ తలంబరాల అ పెట్టి పేస్తారు మీగా ఆరతి పళ్ల తీసుకుంటాము వ బబరకాయ
అవి పూజ కాల్సిన పూలు అవివి తీసుకెళ్తామండి
ఆ మళ్ళీ సాయంత్రము కళ్యాణం అయిన తవాత దేవుని ఊరేగింపు ఉంటద అడి మా దగ్గర
అవునండి మా దగ్గర కూడా చాలా బాగుంటదండి అందరూ ఇట్లా రోడ్డు దగ్గరికి వెళ్ళేసి చూస్తారండి మంచిగా అంటే పాత పద్ధతులు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ అంటే పెళ్ళ అంటే డజే అదేదనే సంట
నే అంటున్నారు కానీవు తళాలు నీలాల తోటి మంచిగా అంతా ఊరంతా మంచిగా తింపుతారండి అవును ఊరంతా తిపుతారు మళ్ళీ మా దగ్గర అదే అయిపోయిన తర్వాత పదహారుజుల పండుగ కూడా ఇస్తారండి సేమ్ మనం ఇప్పుడు పెళ్ళిలో అయితే ఆహారం ఇలా ప ఎట్లా ఇస్తాము నల పూసల తోట అండి అ ఆ లేదం మళ్ళ పదహారు రోజుల పండగ అంటే ఆరు రోజు ఏం చేస్తారంటే మండుతారండి ఆ గుడి దగ్గర ఆ పాసమండి మల్ల దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇక ఆ రోజు కూడా పదహారు రోజుల్లో పండగ ఇట్లా అందరికి భోజనాలు పెడతారండి మళ్ళా ఊరందరిక ఆ అవునా ఇంగ ఎమ్మె
వేంట అంటే కల్
అన్నయ్యా అనే
ఇంతంగా ఇయ్యలేర్
బండి ఆ అతను అదికావచ్చు ఆ అని మా దగ్గర్ అట్లనే చేస్తారు అండి పదహారు రోజుల పండగ మళ్ళీ వాళ్ళ ఎవరైతే దంపతులు కూర్చుంటారో, ఆ పదహారు రోజుల పండగల దాకా కూడా వాళ్ళు నాన్ వెజ్ అని అట్లాంటివి ఏం తినకుండా,
అవునా
నియమ నిష్టలు పాటించుకొని సేమ్ మన పెళ్ళిలాగానే అట్లనే చేస్తారండి
ఇగ మనం దేవుళ్ళని ఎంత పాటిస్తే మనకు కూడా అంత మంచిది కదండి
అది ఎవ్రీ ఇయర్
మా దగ్గర ఇక పుస్తెలు మట్టెలు అమ్మవారికి ఎవరీ ఇయర్ మళ్ళి ఉంట రండి ప్రతి సంవత్సరం కొత్త కొలు పెడతారు
అవునా అండి
చాలా మస్తు ఘనంగా చేసుకుంటరు పదహారు పన్నరు మళ్ పత్ తో బూరలి చేసి నైవేద్యం పెట్టి దేవుడికి
మరి పాత అవి
అవి పుస్తెలు అవి ఇవి ఏం చేస్తారండి ఉంటాయండి. అది ఉండంగనే మళ్ళీ ఇదీ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు. ఎవరైతే దంపతులుగా కూర్చుంటారో ఆ వాళ్ళు ఈ వీళ్లు కొత్త బట్టలు తీసుకుంటారు వాళ్ళు దేవుడికి మళ్ళా బ వస్త్రాలు పుస్ బట్టలు మట్టెలు అవన్నీ కూడా కొత్తయి తీసుకొని పెడతరండి
అవునా మాకు ఇంత ప్రాసెస్ తెలవదండి అంటే మేం కళ్యాణంకి వెళ్తాం కానీ ఇవి బట్ట బట్టలు పెడతారని తెలుసు కాని కొత్త పుస్తలు అవి ఇవి తీసుకుంటారని తెలవదండి
కళ్యాణం అంటే కొత్తవి తీసుకోవాలి కానీ ఇప్పుడు ఇవన్ ఆ పేట్టుకొని ఎక్కువ అయిపోయినాయి కదా దాంట్లో కొంచెం కలిపి ఏమైనా అంటే కొంచెం చేంజ్ చేస్తరేమో అనుకున్నా తీసుకున్న కొంత మంది తీసుకుంటారండి అలా
అవునా అండి
సరే అండి మీ విలువైన సమయం నడి ధన్యవాదాలండి సండి ఎ
హలో సరే అండి